ఒకక్క గది ఆ అక్క మరి ఇ రండి ఇల్ ర ఉండేవరా అలా ర మావయ్య కడు ఎ సో రూ చూసిన నేను చూసినా నిన్న వీళ్ళది అరపి పెద్దామళ్ళాది ఇల్లు మంచిగా ఉన్నది బందోబస్తుగా ఉన్నది అంటావు చూసినావా నువ్వు అదే మామయ్య అంటాండు చూసి వచ్చిండట
లోపల్ లోపలనా
ఆ లోపల
చూడలేదు ఆల్ అల్లుడు అత్తకు చూపితలేవు కదా అంటే అత్త మీ ఆయన ఏ ఏంది ఎందుకేతిర్రు రానిరా నేను అచ్చి చూపియా నువ్వు వచ్చి చూస్తే ఏంది అంటాడు
ఎవళ్ళూ
ఆ పవాజు
నువ్ ఏమైతావ్
అత్తను
అదేం వరిసాక్క
వరుసే రా మీరేంమైతారు
ఓ పెద్దమ్మ అంట నేను అన్నయ్య అయితాడు
అన్నైతాడ
ఆ
మాదివేరే వరస
మీరు వేరె బస్సా
ఉ ఏందత్తా నీగుజూ ప్పాలన్న వచ్చి చూతేంది ఇప్పుడు మొత్తం పూర్తి రాలేదు మొత్తం పూర్తి అయినాక చూత్తు తీ నువ్వేన్న ఎల్జీబెత్ రానివా చూపియా అంటాండు
మంచిగనే ఉన్నది. నిన్న నేను చూసొచ్చిన అటు కిచెను మీ సైడ్ కిచెను. కిచెన్ పక్కపోండి బెడ్రూమ్ బెడ్రూమ్ పక్క పోండి హాలు ఇంత పొడుగున్నది బాగున్నది ఆ హాలు కు చూడు వాళ్ళకు వాళ్లు వచ్చిన వాళ్ళకి అది డైనింగ్ టేబుల్ అంటే హాలు అటేమో అది ఏంటిది బెడ్రూమ్ బాత్రూమ్ మళ్ళ ఇటు సైడ్ ఇంకొక రూమ్ గుడ్దకటాలి అ దానికి ఒకటి బా మరి ఈ గుడ్డె ఇల్లు కట్టి ఇత్తాండట అయనకిన్న ఒక రూమే అటు పెద్దమ్మలకొక్కరోగం మీద షోను ఇప్పుడు షోనును ఫైనుందట
ఆ గుడ్డు గుడ్డు ఆ చిట్టిలు వేసుకున్నాడు కదా రా
గుడ్డ ఏంటే ఇప్పుడు డబ్బులు అయి గుడ్డే ఎక్కువ పెడతాండట
మ్మ్ గుడ్డున్ను పయాజు
ఆ ఇ నడిపయిన ఏం
ఏమి లేదు ఒక్క రూపాయి కూడలేదు
ఒక రోజు వదలడం ఏంలేదట మొన్న అంటాండు చెషబ పెద్దబాపు ఒకసారి అంటాండు ఆగమంటే ఆగలేదురా చిన్నోడు నేను మంచిగా ఆయన దగ్గర ఉన్న డబ్బులతో మంచిగ చేద్దును ఇల్లు మనకు మన స్థలంలో మనకి ఇల్లు ఉండాలంటే ఈ పని చేస్తే ఆ నడిపోడు ఒక్క రూపాయి లేదా పని లేదె పాట లేదే మేమె తల్లిదండ్రుల మీద బతుకుతాండు పోతాంటె ఎట్లుంటంది అని అంటాండు
హ్మ్
పోతాంటే పోతాంటే ఎట్లుంటది ఎట్లుంటదో భవిష్యత్తు అనుకుంటా మాట్లాడతాండు
మొన్ననట సంబంధం వచ్చిందట
ఎవలకు ఆయనకా
హ్మ్
ఏం పనుందని సంబందం చేస్తాండ్రు వాళ్ళు
సొంతిల్లు ఉన్నదా అంట సూపిచిండట
ఆ అయినా
మ్
మిగితా వాళ్ళవి గనుక్కో
ఐదు అన్నారు రా
సోనా
మ్
షోను కొంచం వెరైటీగా మాట్లాడుతడు
మ్
గొప్పలు గొప్పలు చెప్పుకుంటడు
అద నీ కేవలగొ పిల్లనిచ్చేది అని నేను అన్న ఏందత్త నీకెవడు అవ పిల్లని ఇచ్చేదాన్ని అన్న
మంచి పని జేసినవ్
ఏందత్త గట్ల అంటున్నావు అన్న లేకపోతే పైసా పని లేదు ఏంలేదు అటి అట్టిగనే ఐతదా రేపు ఎట్ల సాకతావు అనన్న
ఆ అంత ముందు అన్న నీళ్లు పట్టేది అటో ఇటో చూసుకునేది గానీ ఇప్పుడు ఆయంత లేదు అత్తలేడు కనబడతలేడు
మ్ కోకిలు బాగా అయి తానే నీలు కోకిల్లు బాగా అయితానయరా
అంటే
నాకేం అవసరం అన్నట్టుగా
ఆహాహాహా
తే ఎట్ల ఉంటది ఎతులు చేస్తాడు కాగానీ
కొంచెం వెరైటీగా
ఉ
అప్పుడు అప్పుడు అత్తడు అక్కొక్క పది రూపాయలు ఉంటియ్యావ అంటే నాకానే ఉండదు దేవడ అంటే పది రూపాయల అక్క జరిగాయనుకో నాకు అళ్ళ అవు తమ్ముడు అంటే ఈ అ తముందు చాలనా అమ్ముకపోయేది తెలుసు అసలు ఒక్కొక్కసారి సలాకులు అన్ని గుంజుకోపోయేది ఒక్కసా సర బాబడు బయటికి వెళ్ళండు వెళ్ళేసరికి సలా గుంజి ఆడ పెట్టిండు అడ
ఉ
పెడితే ఏమున్నా అక్క మనం ఇంటి పక్కన ఇల్లుు మనళ తీసిళ్ళ అంటారు వాళ్ళు
అవును రాంబు దొరికిందట నా ర రాంబు
డ్రమ్ ఎక్కడిది
వాలపా వదినాల డ్రంపు పోయిందట గాదు
నీళ్ల డ్రంబ్ ఆ
ఊ
బయట ఉష్క పోసలు చడుగాదాకా
ఆ
అది వంత బయట ఉంచినక దొంగలు బాగున్నారు ఏవలు పడితే వాళ్ళు ఎత్తికపోతాలు
ఆ
ఇప్పుడు దొరుకుత రా అలా గది
ఏమో
నాకు తెలివదు ఇప్పుడు అనేదాక డ్రంబ్ పోయిందని సలకులు తీసుకబోయ్ గుండె ఒకసారి పూర్ణంగా చేసి మనకి ఇట్ల అయితే ఇట్లా చేస్తాన అంటే నేను గుడ్డుదు అని చెప్పిన చిన్నత మ్ము చిన్నత తమ్ముంద అని చెప్పిన తమ్ముడు మనకి ఇట్లయితే ఇట్లా చేసాన మీ తమ్ముడు మీ అన్న ప మేర ఆనమీ పక్కనొళ్ళు మమలా న అంట్ర అంటే నాకు తెలిసిపోయిందాక నేను అడిగినా అడిగితే మా వాళ్ళు ఇంట్లోళ్ళు చెప్తే నమ్ముతలేరు అని అన్నాడు ముదలై రాంట మళ్ల తీసుకు నేను ఆయనకు తెలిసిపోయిందట ఒకసారి షాప్ లో ద అడిగిపోతే చూసిందట ఇట్లా తెల్సింది అక్క నేను అడిగినా అడిగి మా అన్నని అడిగితే నేను దియలేదు నేను నమ్మకపోలేదు అని అంటుాను నా ఊళ్ళ అమ్మ నాన్నని నమ్ముతలేరు అని అని అంటే మళ్ళ అట్లా అనేసరికి ఇంట్లో లొల్లి పెడితే అమ్ అది షాప్ కాని అమ్మక తాను తీసుకపోయింద దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ వేసిండట
ఆ అయితే షాపులా ఇల్లే జీతం ఇత్తాము ను బతుకు బతుకు నేమేమే జీతం ఇత్తం
ఆ
నన్ను చెప్పిన పని చెయ్యి ఎందుకు అందరు దాంట్లో చులకన కావాలి అది అని మంచిగా చెప్పిలాట
ఆ
చెప్పతే ఆయన పని ఆయనే
ఆ
ఇది ఉళ తాగుడే కాదు ఆ ఆ అయిన పని ఎందో అయిన కథ ఎందోరా
అదే చెప్త నడిగా అలాంటి వాళ్ళు చెప్తా వినరాక
ఎనరు షే మా కాదురా అల్లు మంచిగా సలహా ఇత్తాల్లు మంచిగాని ఖర్చులు ఇత్తం రెండు ఇగ ము ముగ్గురు మూడు చేసినా గానీ ఏసీలు బాగు చేసినా కూలర్లు బాగు చేసినా ముగ్గురికి మూడయినా గాని నీ పైసలు కదారా
కాదా అక్క ఇప్పుడు మా రైస్కళ్ళు ఏసీ దెచ్చుకున్నరు
ఇప్పుడు నాలుగు అత్తయి అనుకో
నేను చెప్తును ఏసీ తెచ్చుకుంటే ఓ ఓన్లీ ఈ గుడ్డు అన్ని ఫిట్ చేత్తారు గదా ఏసీలు
ఆ
ఫిట్టింగ్ ఛార్జే రెండు వేలమో తీసుకున్నాడట తెలుసా
ఎక్కడా
లకు ఫిటింగ్ జేయడానికి పోయిండట పదిహేను వందలు రెండు వేలో తీసుకు కునడ ట ఓన్లీ ఫి గీసరే ఏ క్రిపేర్యాద ఏసీ పేరు గా దు
ఫ్రిడ్జ్ జేసుడుకే రెండువేల
తెచ్చుకున్న దాన్ని ఫిడ్ చేయడానికే
ఉ
తెచ్చుకుందాని ఫిట్ జేయడానికే పదిహేను వందలు రెండు గంటలల్లో పెట్టిపోయిందట చెప్పయ
ఆ అట్లాంటి ఒక రెండు మూడు చేస్తే అట్లాంటి రెండు మూడు చేస్త ఎట్లా ఎన్ని పైస లేం కాదా
ఇప్పుడు గలా ఎన్న కాలా సీజన్ కదా
ఆ
ఆయన ఆయన తెలివేనట మొత్తం చెప్పి పెదవాని చెప్తాడు మా చిన్నోందే తెలివిరా మా చిన్నోందే అన్ని అనంటండు ఆయన చేయమంటే మేము ఇల కడతాన్నం ఇల్లు అని చెప్తాండు గూడా డైరెక్ట్
ఊ
ఆయనంతటాయన నేసుకున్నాడట పని కూడా పెదవాబ చేస్తా అంటే ఒకసారి చూసు
అయినే ఉన్నా పయాజు పయాజు పదిహేను లక్షలు ఏమో తీసుకున్నట లోను
పదిహేను లక్షలు తీసుకున్నాడంట్నా ఆఓహా ఆ
పదిహేను లక్షలు తీసుకున్నారట మన తర్వాత వాళ్ళ కో మహిళా సంఘంలో రెండు లక్షలు వాళ్ళ చెల్ల పేరు మీద ఆ వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ అమ్మ పేరు మీద ఆరు లక్షలు ఇవవి అది పదిహేను లక్షలు
మరి అవన్నీ కడతాల్ల అక్క అవన్నీ వెళ్తానే అక
ఎల్లాలే ఇగ
వామ్మో ఇంతగానం ఈల్లు చిక్కళ్లంటే గ్రేటే అక్క ఏందక్క మైల సంఘంలో ఆరు లక్షలంటే లక్షకు నాలుగు వేలు గట్టాల ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే ఇరువైదు వేలు పైన సంఘలో కట్టాలే కాదా
కట్టాలే మల్ల బ్యాంకలో కట్టదు బ్యాంకులో కట్టద్దారా ఇంకా
వాళ్ళ ఇప్పుడు పయాదండకు బెంగళూరుకు అవంత కట్ట కావాలి
అవి జీతంలో కట్టయితాయి
అదే జీతా జీతం ఎంతా పెట్టుకున్నాడో
ఎంత పెట్టుకున్నాడో జీతం ఎవరి ఎవరి జీతాలో కట్టా ఎయితేయి సోను ఈ గు ఈ అన్న చేసినాయి సోను అది ఈ గుడ్డు చేసినాయి మైళసంగం కట్టాలే ఇదిగాట్టాలే
వామ్మో మంచినీళ్ళ తిద్ద లాగా భయంమైతుంది మనకైతే భయమైతది
హ్మ పెద్దమ్మళ్ళ ఇంటి అక్కడ చేయదు అక్కడ పోయి రా కాపేను
ఆరు లక్షలు మహిళా సంఘం పదకో పదిహేను లక్షలు ఫయాజ్ అన్న పెట్టుకున్నాడా లోను
ఆ ఆ
మొత్తము యా భాయ్ ఐదు లక్షలో అరవై లక్షలో అండి ఇల్లు
అవు మొత్తం అరవై లక్షలుగా
లక్ష యాభై ఇప్పుడు ఫైజన్నా పదిహేను ఇవవి మైనస్ అంగ ఆరు ఇరవై ఒకక్కటి మరి మీగీలీన్నా ముఫై
ఏ అన్ని అల్లే సరెర
సరే అక్క